హలో హాయ్ బావున్నారా?
ఆ బాగున్నాం. మీరు బాగున్నారా?
హా బావున్నా. ఏం చేస్తున్నారు?
ఏం లేదు. ఇదో బోర్లున్నాయి అవి తోముదామేమో అని చూస్తున్న.
అవునా ఓకే. తిన్నార మధ్యాహ్నం? ఏం చేస్తున్నారు? ఇగో ఇప్పుడే పడుకొని లేచిన.
మ్ హు
నా ఇందాకే లేసిన పడుకొని.
అవునాహా
ఇంక ఇంకేంది మరి?
చెప్పాలి.
ఆ తిన్నార మధ్యాహ్నం?
ఆ తిన్నామ్. మీర్ తిన్నారా?
తిన్నాం. తిన్నాం. ఏం తిన్నారు?
నేను పప్పు, అన్నం.
అవునా!
పప్పు, అన్నం ఇంకా కర్రీ, ఇంకా మ్యాంగోది దంచేది దంచి చేస్తారు కదా!
ఓకే ఓకే చట్నీ చట్నీ ఆ
ఆహా అలాంటిదె చేసిన.
ఓకే. మీరు ఇంట్లోనే ఉంటారా?
అ ఏంది
అంటే మీరు ఇంట్లోనే ఉంటారా? ఆ వినిపిస్తలేదా? హలో
హలో
వినిపిస్తుంది చెప్పండి.
స
ఆ. హలో మీరు ఇంట్లోనే ఉంటారా. అ హలో ఆ వినిపిస్తే లేద్. దా.
అనిపిస్తుంది కదా అని.
ఆ వినిపిస్తుంది ఓకే చెప్పండి మరి ఇప్పుడు.
ఏం లే.
మీరు ఇంట్లోనే ఉంటారా ఏటైనా పో.
లేదంటే పార్ట్ టైం వెళ్తాను.
ఇంట్లోనే ఉంటు.
ఉమ్.
ఓకే ఓకే ఏటాయినా. పోరా అది మిసిన్ లేకపోతే మగ్గం వరుకి. ఏ నేను చేయ నా. అట్లాగాని మీరు చేస్తారేమో అని అడుగుతున్నా.
నాకేం రాదు వర్క్ అండి.
రాదా నేర్చుకోవాలి కదా ఫోన్ లో చూసి.
అ.
హ్మ్.
నేర్చుకోవాలి.
ఆ.
అఓ
ఇంకేంది మరి ఇప్పుడు ఏము ఇప్పుడు ఏం. తింటారు ఏం చేసావు ఇప్పుడు వంట.
ఏ.
ఏంది.
ఏమీ లేదు ప్రస్తుతం ఇంట్లో.
అవునా ఇగో. ఎన్న. అయింది అయిందిని అంటే మీ దాంట్లో ఇక ఆడపిల్లలు బతు. కొలా ఎసార.
పప్పలా.
ఆ చేస్తారా. ఆ ఎట్లా చేస్తారో ఒకసారి నాకు‌. చెప్పవు మీ దాంట్లా.
స అ.
ఏన్ ఏ.
పప్పు అన్న పప్పు అన్న మాటం బియ మకుంట. సరు.
ఓకే ఓకే తరువాత.
ఈ బియం అడుక్కొని ఆ బియని. ఇది అమ్మేసి గా వేరే. మనీ పెట్టుకొని ఆ కట్టటానా. రైస్ ప్యాకెట్.
ఓకే అవి తీసుకొస్తారా.
ఆ అవి తీసుకుంటాం అవి తీసు. కొనినా పపూ ని కూడా అమ్మే సం
ఏదో మా పప్పు తీసుకుంటాంద ముకుళ్ళు గిరుకులు అన్ని చేసి మంచిగా ఎంజాయ్ చేసుకని ఒక రోజు బాగా తిని మెక్కి ఇంటికి వచ్చేస్తా
అవునా మా దాంట్లో ఎళ్ళ చేస్తార అంటే అమ్మాయిలు అందరు కలిసి
ఆ
ఆ అందరు కలిసిక పెద్దళ్ళు ఉంటారు కదా ఇక ఊర్లో నాయకులు ఇట్లా ఉంటారు కదా
ఏ
ఇ పెద్దళ్ళు ఉంటారు కదా ఫస్ట్ పెద్దళ్ ఇంటి నుంచి మొదలు పెడతారు
ఏన్ ఏన్ది
ఇవ మా మాదడు ఇట్లో ఎట్లా చేస్తారంటే అందరు అమ్మాయిలు ఒక దాంట్లో ఒక ఒక ప్లేస్ లో కలిసి
హ
తరా త ఏమ ఇగా ఊర్లో పెద్దళ్ళు ఉంటారు కదా
ఇక అక్కడి నుంచి మొదలు పెడతారు బియ్యము ఆయిలు పప్పు నువ్వు నువ్వులుడగదు కానీ ఇది ఉల్లికాయ పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాలు అవన్నీ అడుగుతారు
అవునా
ఆ అవన్నీ ఇక పె ఇక పెద్ద ఊరు ఉంటే అంటే ఇక రెండు రోజులు పడుతది అడగడానికి ఆ తర్వాత ఇగా రెండ రోజుల తర్వాత యినా ఇగ వేరే
అయికాడా అవును
ఆ చన్ల ఎళ్ళ అవి బియ మగుతారు కదా అవి మాద అంత అవి అమ్మేస్తారు అవి అమ్మేసి కొత్త ప్యాక్ తీసుకొస్తారు ఆ తర్వాత ఇక చేన్ల అవి అన్ని అవి గంజులు అవి అన్ని తీసుకెళ్ళి వండి తర్వాత ఏమో తర్వాత ఫస్ట్ ఫస్ట్ మెము థినము టటు గుడికి పొయస్తం ఫస్ట్ గుడికి పోయి వచ్చినంక మొక్కి తర్వాత మా ఇ ఊర్ల అంత పెద్ద పెద్ద పెద్దలు ఉంటారు కదా
అ
ఆ ఇంటికొకరు ఇంటికొకరు ఇట్లా వాళ్ళని ఇంటికొకరిని పిలిపించి తిని వాళ్ళని పంపించి తర్వాత మేం తిని తర్వాత అవి బోల్ గ మొత్తం తోమి తర్వాత సామాన్ట నయిట్ అయితంది ఆ నైట్ అవుతుది మీరు ఇంకా అట్లానే చేస్తారా
ఉమ్
మీరు అట్లనే చేస్తారా
ఆ అవును అట్లానే చేస్తాం మేము కూడా
మరి ఇప్పుడు
స్తున్నారు మరి మీ ఇంట్లో వాళ్ళ నేనేమో ఊడుస్తున్నాను మరిండా
మా ఇంట్లో ఏం చే వలేరు ఇంకా బయటికి పోయరు ఇంకా రాలేరు నేను మెనే ఉన్నా ఇందాకే లేచినా పడుకొని
అ
ఇంకేంది మరి
హ
ఇంకా చెప్పాలి మరి మధ్యాహ్నం ఏం తిన్నారు అన్నం తిన్నారా
ఆ అ మ మన సవా
పొద్దున్న టిఫిన్ చేస్తారా
హ ఇదిరము టిఫిన్ చేయమండి మేము
అవునా
నల ఏదో అవును ఇక టూ టూ టైమ్స్ ఎవరు చేస్తారు మా ఇంట్లో ఇ నాకు టైం ఉంద కదా బయట వరకు ఉంటంది కొంచం దేనికినికి కూడా వెళ్తాం మేము ఇత నలభై ఏడానికి అట్లా
ఓకే ఓకే ఇప్పుడు ఓకేప్పు ఇప్పుడు ఎండాకాలంలో ఏం పనులు ఉండవు కదా
ఉండవు కానీ మా సైడ్ ఉంటాయి ఇండలో కూడా పోతాం ఇద మీరంటే సితి
ఇప్పుడు అయిపోయినాయా పత్తులు అన్న
అ అయిపోయి ఇప్పుడు వాటిని తీలి కొ ద వేయాలి
ఆ మళ్ళా కొత్త పంట పంట ఇస్తారా అవునా
హ
ఓకే ఓకే ఇంకా మరి అన్ని పండుగలు అయిపోయినాయి ఇక పెళ్లి సీజన్ ఉంది ఇప్పుడు ప్పుడు ఎంతకాలంలా అ
హ
ఇంకా ఎంది మరి
ఏం లేదు
ఆ ఇప్పుడు పని చేస్తున్నారా మొత్తం గ్రౌండ్ ఊడుస్తున్నారా
ఉ
ఊరిస తర్వాత వంట చేయన్న సాయంత్రం చేకపోతే ఎవరు పెడతారు కదా
హ నేనుతేస్తాంని వర్క్
ఆ జొన్న రొట్టటి చపాతి అట్లా వేస్తారా మీరు
మాకు జొన్న రొట్ట చేయడం వస్తుది చపాతి చేయడం రాదు
అవునాయా కొందరు చేతినిదారస్తారు చూడు అవి మంచి ఉంటాయి
అవునా నాకు రాదు అలాంటివే రావు
ఓకే కొందరు చేస్తారు కదా అట్లా
అవును చేస్తారు చాలా మంది చేస్తారు
ఆ నాకు కూడా ఆ ఎక్కువ రాదు అది నేను కొలపీట మీద చేస్త సార్ చపాతీ ఎక్కువ
ఉహూ
ఆ
ఉమ్
జొన్న రొట్టె చేస్తారా చేతి మీద చేస్తారా లేకపోతే పీఠె మీద చేస్తారా
అ చేసుకుంటే ఎందులో చేస్తారు తెలియదు పీఠ మీదనే చేస్త
అంటే వేడిని నీటి చేసినా చల్లటి నీళ్ళతోని చేస్తారా
తడే చేస్తాము మేము
ఓకే ఓకే వేడిళ్లతోనే చేస్తారా
ఉమ్
ఓకే ఓకే ఇంకేంది మరి తర్వాత ఇది ఏమంటారు జోన్ జొన్న రొట్టే తోని ఏం కర్రి పప్పు తింటారా కర్రి తి తింటారా ఎట్లా మరి